ఆహ్ ఏం చేస్తున్నావ్.
ఎం లేదు ఉట్టిన కూర్చున్న బోరు కొడుతంది
చేనుకాడికి పోలేద ఇయ్యాల
పొద్దున పోయి దింపవచ్చ మ సాయంత్రం తీసుకురావాలి
ఇంకా ఏరుడు ఐపోలేద తోటా
ఇయ్యలా అయిపోతది ఉం ఏంచేతనావ్
ఎం లేదు కాళీ ఎ
తిన్నావా
తిన తినాలే మాక్కోళింటికి ఫంక్షన్ ఉంది పోతాన
ఉహు ఎక్కడ
పక్కన్నే
ఉ వాళ్ళు ఏంటోళ్లు మరే
మా వొళ్ళే మా అత్త మా పెద్దమ్మ కూతురు
మీ ఇంటి పక్కనే ఉన్నదా వాళదే ఎవరాళ్లు
మా పక్కన్నే ఉన్నారు హాస్పిటల్ ల పని చే త్తరు జూడు
ఏమో నాకు గుర్తులేదు వాళ్ళు
తెల్లగుంటదాయే
ఏ ఫేస్ ల చూత్తే గుర్తుపడుతానేమో గానీ
ఆ ఇలా చాలా మంది ఉంటరు కదా ఎవరని గుర్తు పడతా ఇటు సైడ్ మా నువ్వు అయినా మా ఇంటికి రాక చాలా రోజు అతంది కదా
ఉం అప్పుడు ఎప్పుడో వచ్చిన
ఆ పక్కకున్నది
ఉహు ఈరోజు చాలా మంది ఈరోజు చాలా మంది పెట్కుంటున్నరు
ఇదే లాస్ట్ ఇదిగా సండే లాస్ట్ గా ంగా వీళ్ళు మాక్క వాళ్ళ ఫస్ట్ శుక్రవారం స్టార్ట్ చేసిరనమాట
ఆహా
పోయిన సారి శుక్రారం పెట్టిర్గా ఈ సారి గూడా శుక్ క్రారమే పెడుదామని శు క్రరం పెడుతరు
ఉహు
అక్క వాళ్ళందరు వచ్చారు ఇప్పుడే వచ్చి భోజనానికి రమ
మరి లేరా అమ్మ వాళ్ళకి ఇనుకా
అమ్మ వాలేేరు వాళ్ళు పనికి పోయిరు ఇగ ఈ భోజనం కోసం ని ఇంటి అత్తే పని కి బోతే పని బోతదని పోలేదు
ఉం
ఉండాలే సాయంత్రం వచ్చినంక పోతారు కావాలంటే ఆయన ఇప్పుడు ఎట్లాగొ మీమీ ఇద్దరం పోతన్నాం కదా
ఉ
ఏ ఏమో అంతగాన వచ్చి పిలిచినందుకు పోదంలే అని మా అమ్మ కూడా అన్నదిగా స్నానం చేసి పోండి మ ధనం అన్నది
హు వంట చేయలే ఇండ్ల
పొద్దుగాల కొంచెం ఆ లేదు ఆలుగడ్డ, పప్పుచారు
ఉ హు
పప్పు ఉంది ఈరోజు ఆలుగడ్డ లేదు
నువ్వు చేయవా మరి వంట
వంట నేను చేయ సాయంత్రం ఏం లేకపోతే
చే చేస్తావా అచ్చటు వంట కర్రీలు చేత్తవ
రేర్ తక్కువ
ఉ హు
చెప్పాల ఆగ
మత్త రాతికట్ల చేత్తవు మరి
ఏమోరా చేయడం వస్ సరే రాలనియాలి ఆ ఊకే నాకు నువ్వు వంట చెయ్యి అని నా మా ఇట్ చెప్పాడు మ ఫస్ట్ చెయ్యనియడు మా నాన్నే మా నాన్న చేస్తాడు బాగా మా అమ్మకి ఫీవర్
అర్ధంగాలే
అమ్మకి ఫీవర్ కి ఇట్లా వచ్చినా మా అమ్మకి హెల్త్ బాలేకున్నా మా డాడీ ఎక్కువ చేస్తాడు
ఉ హు
మగాచ్చ అనిరు మ నాన్న చికెన్ మస్తు
చికెనా
సూపర్ వండుతాడు
బిర్యానీ బిర్యానీ చేతదా
బిరియానీ చేయరాదు ఆది ఒకటి నేర్చు
ఉ హు
అని ఉంటున్నాడు అంతేగా మా ఫ్యామిలీలో అందరూ వండుతారు పెద్దవాళ్లు కూడా ఏమో నాకు నార్మల్గా వచ్చు కరీస్ వండొచ్చు ఇట్లే గాని ఈ చికెన్లు మటన్లు కాడికి మనం పోము మా నాన్న తోటే వండితది ఉ వండుతావా మరి కర్రీస్
నీనరే నేను గాని ఎక్కువ చేయను
ఇకా వాళ్లే చేసుకుంటరు ఎక్కువ
ఆ పొద్దున లేవంగా ఎక్కువ
ఆ వాళ్ళు పొద్దుగాలా లేస్తారు కాబట్టి
అ తూర్గలాంమాకున్నాదయది
ఆ ఉన్నది
ఆమెక్ జేఎండీ మరి
ఆమెకొక్కదానికి, నీకే ఉన్నయి అయిపోతదిగ.
మీ ఇంటి పక్కన గాదు అక్కడ బస్టాండ్ దగ్గర తురుకోల్ల అమ్మాయి.
ఆ అమ్మాయి ఫోన్ ఎద్దస్లా ఆమె పెద్ద జాబ్ చేసినట్టే ఫీల్ అయితాంది, ఆమె ఫోన్ కూడా ఎత్తట్లేదు.
డ్యూటీల డ్యూటీలో కూడా ఫ్రీగుండదా?
ఆమె డ్యూటీలో ఉన్ న్న గాని ఫోన్ ఎత్తదు ఆమె అంటే, ఎత్తుతాంది కని ఏమో నాకు తెల్వదు అని అంటాన్ది ఏం పెద్దగ పట్టిచ్చుకోట్లేదిగా.
ఏం తెల్వదు అంటె దీని గురించా?
ఆ దీని గురించేఇగ దేని గురించి ఫోన్ చేసినా కానీ దీని గురించే గాదు దేని గురించి చేసినా కాని ఫోన్ ఎత్తదు.
దీని గురించి అయినా ఆమెకి, మాటడానికి కావాలి కదా ఒక పర్సనబ్ కొన్ని గి నిక్ తెలియదా
చూడలేదు ఆమెని అంటాంది నేను మొన్న అడిగినా? నిన్న సాయంత్రం, అసలు నేను అది ఓపెనే చేయలేదు ఇం బానె ఉన్నది.
ఉమ్ హూ
ఏం జేయనిగా
ఎంతొత్తయ్ ఆమెకి ఇప్పుడు
ఆమెకువోయ్ ఎంతొస్తయో
ఆ
ఏమో తెల్వదు చెప్పట్లేదు కరెక్ట్ శాలరీ ఎంత వస్తుంది అని చెప్పట్లేదు, ఒకల్ నీ తోటి ఒక మాట, నా తోటి ఒక మాట చెప్తార్రూ వాళ్ళు. అప్పుడు మల్లా డ్వాక్రా పైసలు పెట్టి నా దగ్గర క్యాష్ లేకుండే, క్యాష్ లేకపోతే తెలిసినోళ్ళని పైసలు అడిగి మామ్మ ఫోన్పే చెపి చేపిచ్చింది మౌబ్బా, అక్కడ షాప్ దగ్గర చేపిస్తే నేను ఫోన్ పే చేసినా ఫోన్ పే చేస్తే ఎక్కడున్నవే నువ్వు నీ దగ్గర క్యాష్ లెవ్వా అని అంటాంది. లెవ్వు పరిస్థితి బాలేదే ఇంట్లా సిచ్యుయేషన్ బాలేదే అని చెప్పినిగ. ఏమో ఇగ సరేలే అని కట్ చేసింది. చానా సార్ అసల్ ఎన్ని సార్ల ఫోన్ చేసిననుకుంటున్నవ్ ఆ రోజు నైట్ మనీ కొట్టినంక ఎవరికైనా భయం ఐతది కదా, ఒకసారి చెక్ చేసుకుంటే మంచిగుంటది కదా వాళ్ళు మనకి. ఒక టెన్ టైమ్స్ ఫోన్ చేసిన నాకైతే మస్తు చికాకు అనిపిచ్చింది. మా అమ్మకి తెలిస్తే, మా నాన్నకు తెలుస్తే తిడతడు అని చెప్పి చెప్పకుండా ఫోన్ చేసిన, చేస్తే ఒక పది సార్ల చేస్తే అప్పుడు లిఫ్ట్ చేసింది.
ఉమ్ హూ
ఫోన్ చేసినవ్ ఎందుకు అని అంటే, ఇట్ల పైసలు కొట్టినా ఒకసారి చెక్ చేసుకో అని చెప్తే ఆ వచ్చినయ్ సరేలే అన్నది. ఈ మూల ఎవరు బీజిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు జాబ్ చెత్తార్రూ మనమ్ ఇంటికాడ ఉంటానం. అంతే కదా ఆమెకు నేను కూడ పట్టించుకోవడం బంజేసిన చేసినా ఎవారిష్టం వాళ్ళది.
వు ఫైవ్ టైమ్స్ కంటే ఎక్కువ తీసుకోదా?
ఆ
ఫైవ్ టైమ్స్ కంటే ఎక్కువ తీసుకోదా?
ఆ తీసుకోద్
మల్ల ఒకసారి చేపోయినవ్ ఆమెకి? మీ గల్లిలో ఉన్న మంగలోళ్ళ అమ్మాయికి?
ఉమ్ ఎందుకిగ ఆమెతో అవసరం లేదు నాకు సరిపోయిర్రు అట్లా అందుకే చెయలేదు
ఇప్పుడు నీది కావ్యది టెన్ అయితయ్, మీ డాడిది ఫైవ్ ఫిఫ్టీన్ అయితది ఇంకొక ఫైవ్ ఎట్లా?
మా డాడీది నేన్ మాడా